చెప్పు తిన్న నువ్వు
ఉ నతల
అ అన్నం చట్నీ క్యారెట్ ఫ్రై మజ్జిగ
ఆహా
ఇంకా
అన్నం టమోటా కర్రీ
మాకి వంత రసం పెట్టదా మానేష్ నారు లే
మాకు డైలీ ఉంటది నేనైతే అసలు ఆ రసమే తినను దాన్ని చూస్తేనే నాకు తినబూధి కాదు అస్సలు నాకు రసం ఎంత బాగుంటదొ తెలుసా ఇంట్లోనే అమ్మ చేస్తే ఎందోలె పవితో మాట్లాడతాంటివి అంట ఇంత వరకు
ఉ ఇంతకు ముందే ఈవనింగ్ అడుగున్నా ఆ మళ్ళీ మెసేజ్ చేస్త తండ్రి అప్పుడు చెయ్య అనింది మళ్ళీ ఇంతకు చేస్తే చేసిన్నా
అదే ఆ పిల్లతోనే మాట్లాడతంటి చెప్పా
ఉ
ఇంత ఏం రాయలే
రాయాలి వి య వి యా లే సే ఉంది కంప్లీట్ చేయ్యాలి ఇంకెళ్ళండి కూడా రాను నేను రేపే అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి
ఇంటికి పోతున్నావా
ఆ
ఒకే
అమ్మ లీవ్ అయినా పెట్టుకునిరా అనింది అందుకని ఇంక వెళ్ళాలి ఇంట్లో పనులన్నీ జేయాలంటా.
ఆ
మ్మ్ నువ్ వెన్స్డే ఈవెనింగా
ఓహో మార్నింగ్ వెన్స్ డే మార్నింగ్
మంచిగ మార్నింగ్ అంటే నువ్వు కూడా లీవ్ పెట్టుకూని పోతున్నావు ఇంకా
ఆ వెడ్నెస్డే రాను నేను వెడ్నెస్డే మార్నింగ్ టై సెవెన్ ఫిఫ్టీకి ఏమో ఉంది ఆ టైంకి వెళ్తాను తిరుపతి
సెవెన్ ఆ హా వాడు కూడా చెప్పాడు నాకు టైమ్
అ
మరి వెన్స్డే ఈవినింగ్ థర్స్డే అంటే చాలా రష్ ఉంటదేమో కదా ట్రైన్స్ లలో
ఆ రష్ ఉంటది రిజర్వేషన్ చేస్త కోవచ్చు కానీ నైట్ టైమ్ ఒకదాన్ని ఎందుకు లే అనేసి నేను అది కాక రష్ అసలే కాలేజ్ అబ్బాయాలంటే కుప్పలు కుప్పలు ఉంటారు ఎందుకొచ్చింది తలనొప్పి చేపి నేను మార్నింగ్ అయితే ఇంకా ప సింజర్ ఏమంత రష్ ఉండదు ట్రైన్ అంత నా మలరావతి వెళ్ళలిపోచ్చు ఈజీ గా
హ
సో ఇకందుకనేసి ఇక ఈసారి ఆ ట్రైన్ చేకున్నా లేకపోతే ఎప్పుడు నైట్ ట్రైనింగ్ పోదామండి ఒక దనిలోయినా
ఆవు
చేస్కొని స్లీపర్ లో ఎక్కి పోతన
అ భయం లేద ఒకదానికి
భయం ఎప్పుడో వెళ్ళిపోయిందమ్వా అట్లేం బయమేం లేదు
హ
ఏముంది పోతా రైల్వే స్టేషన్లకి పోయి ఏడో ఒక చోట ఫ్యామిలీ ఉ వాళ్ళ మోకాలు చూసి ఇంకా పర్లేదు అనిపిస్తుంది
ఉమ్
ట్రైన్ వస్తి నా పాటికి నేను ఎక్కుత నా సీటు ము కూర్చుంట నిద్ర పోత పైకి ఎక్కి అయిపోయా ఇంకా నన్ను ఎవరు మాట్లాడిస్తారు తరు
హ
అంతేగా
సేవన్ కు ఎక్తే ఎంతకు దిగేస్తావు
ఆఫ్టర్నూన్ మాక్సిమం అంటే వన్ వన్ థర్టీ కావచ్చు ట్రెన్ పోయె స్పీడ్ ను బట్టి వన్ వన్ థర్టీ ఐ థింస్
అ
అవున ఇంకా
నాకు లాంగ్ లాంగ్ ట్రైన్ జెర్నీ అంటే ఇష్టం
క
కానీ ఎక్కడికి పోలేను నిను
అవును నివ కదా
ఉ
నాకైతే విసుగు వస్తాంద అన్నమాట అంద పోయి పోయి
మ్మ్ హ్మ్ మాకు బస్సుల అలవాటు మీకు ట్రైన్ అలవాటు
నాకైతే అబ్ బస్సు జర్నీనే పడదు తెలుసా అసలు ఈ మధ్య ఆ వన్ అవర్ వరకు బస్సు లో జర్నీ చేస్తా మళ్ళీ బస్సు ఫుల్ రస్ ఉండి మళ్ళీ దాంట్లో కూడా జర్నీ చేయంది వామ్ంటింగ్ వచ్చెంతుంది అందుకే నాది ఎదొ పెద్ద సమస్య బస్సు అంటే
నాకు భయం లేదమ్మా దేంట్లో వెళ్ళిన నాకేం వామ్ంటింగ్ రాదు ఏం
నాకు వస్తాది అ మా మెయిన్ అవ్వస్ ఎప్పుడు ఎప్పుడు అలవాటై లో ఉంటే బెంగళూరు ఇంటర్న్ షిప్ అప్పుడు కంపెనీ బస్ అన్నమాట కంపెనీ బస్ లో పోతాంటిమి అప్పుడు నాకు అలవాటు అయింది బస్సు లో ఐపోయింటే వన్ హవర్ కాదు హాఫ్ అన్ హవర్ గాని జెర్నీ చేయలేము యాటికీ పోయినా బైక్ ఆటో బైక్ బైకు ఆటో ఇదే
బట్టలు అన్నీ ఉతికేటివన్నీ ఉతికేసావా ఇంకా వెళ్ళాలి కదా ఇంటికి తీసుకెళ్తావా
లేదు ఈరోజు వాషింగ్ మిషన్ కు వేసిన అన్ని
ఔ
అ
మాకు ఏసేకే లేదు రిపేర్ లో ఉన్నాది ఇంకా చేపినేల అంత చచ్చిపోతాన్నాము మేము రెండు అప్పట్నుంచి వన్ అండ్ హఫ్ వీక్ అయింది
అయ్యయ్యో
ఇంకా నేను ఉతుకుదాం అనుకుంటే ఇంకా మా రూమ్ లో పాప ఉతికింది ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ పిల్ల ఎ
ఉహు
ఇంకా ఈ రోజు ఉతికి ఆరయలే అన్ని త్రెడ్స్ లేవు పైన ఇంకన్న సరిపోతాయి ఇంక అందరు ఉతికి ఆరేస్తూనే ఉంటారు డైలీ సరలేే ఇంక రేపన్నా ఉత్తిక్కోవాలి రేపు హాఫ్ డేనా లీవ్ వేసేద్దామా అనుకుంటున్నా ఒత్తికి ఆరేస్తే ఎండకు ఆరిపోతాయి వెన్స్డే మార్నింగ్ వెళ్ళిపోవచ్చు నేను కూడా లేవు ఇ బట్ బట్టలు అవన్నీ ఉన్నాయి అనుకో మామ్మో బట్టలు ఉంటే ఉన్నాయి లే ఎత్తుకొని రా ఈడే ఉతుకుందువు రా అంటాంది వచ్చేసేయ్ ఏమ్ కాదు గాన యాడ మోసుకొని పోయ్యొది అదే నువ్వేమన్నా మోస్తన్నవ అయి కోస్తావ్ బస్సులో పెడతావు అంతే కదా అనింది
స్కూల్
ఎత్తుకొని రాలేన్ లేమ్మ ఉతికేసే వస్తాను అని చెప్పా
అవునా
ఉ
పని జేసెసి నిద్రబోయినాను ఇంగ ఆలోపు ఎవరో పక్కకు లేప్ లేసెస్తున్నారు మల్లా లేసి పొయా బట్లార ఎసి అట్లా తిరిగి బయట
అ ఆషింగ్ మిషన్ లో ఏస్తే బయటైన కొంచెం గాలి కాని ఆల్మోస్ట్ ఆరిపొ తాయి అన్ని భిన్నానే తేనే అస్సలు ఆరు
అస్సలు ఆరవ్
సూడ్ నా బాద్
అ ఇంకా
ఇంకా రాసేటివన్ని అయిపయినాయ
లేదు అహ లేదు ఇప్పుడు బుక్ తీసుకున్న అట్ల లేసి వచ్చాక బుక్ ఇప్పుడు టీటిఆర్ రాస్తన్న
నాకు ఒక క్వశ్చన్ ఉందండి. పెండింగ్ రాసేయళ్ళమ్మా
నేను సెకండ్ క్వశ్చన్ రాస్తా ఉన్నా ఇవి రాసిస్తే ఇంగ అయిపోతాయి. అసైన్మెంట్ చిన్న బి ఎస్ పి ఉంటది. అదేమి ఇంటికి తీసుకుపోను ఇంటికి తీసుకుంటేన రాసే పంచాయతీ అంద
ఊర్కి నేను గూడ అంతా అయిత పట్టుకొని పోత రద్ద అని జెప్పి రాసెది లే పాడులే నేను కూడా మళ్ళ మోసుకొని పోయి మోసుకోని రాస్తారు. అంతే డి ఎస్ పీ ఇంకా ఇవ్వలేదు. కాబట్టి మేబి పీ డి ఫ్ఫ్లు ఇంకా షేర్ చేయొచ్చేమో మాళ్ళీ ఇంకా పండక్కి ఏళ్తారు. కదా రాసుకొనిరండి అని చెప్పి
కుయాల్ రేపట్ లోపు ఎవరైనా పెడితే బుక్ తీసుకోనీపోతా లేకపోతే రేపూ అయినా రాత్రంత కూర్చో ఇళ్ళ రాస్తాను మోసుకొని పోయే కంటే ఇంగ లేదు ఏది పెట్టకపోతే ఇంకేం చేస్తాం. వచ్చినా తర్వాత రాసుకుంట
యా సండే ఆ ఆఫ్టర్నూన్ నుంచి అట్లా
ఉ
మండే మండే అన్నావు గాదా
మండే గని ట్యూస్డే గానీ మండే విత్ డౌటే వస్తే ట్యూస్డే పక్క
ఆ విన్నారా మళ్ళీ ఇంటర్నల్స్ అవి ఇవి ఉన్నాయి గాదా
అంటే అటు నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి. ఇంగ ఇంటికి సేమ్ అయిపోయే వరకు లేదు.
ఇంటికి ఇంకేం లే మనం ఓ నెలకంతా పోతాం అంతే వన్ అండ్ హఫ్ మంత్ అబ్బా హ్ హ్
ఇంకా మా మామ వాళ్ళు యట్లు నరుకుతన్నారు.
మీకి ట్వంటీ త్రీ గాదా మీరు చెప్పింది. దీనికి అదే డి ఆర్ డిఓ ఎక్జము
అవును
అప్పుడు మళ్ళా పోద్దు నువ్ ఇంక వెంట ఇంట ననే కదా అదిీ ఆ
చదవవులే దానికి
ఊకే వేస్ట్ కదా వైషు అప్లై చేసి
ఏం కాదులే ఏం చేయలేం కద అంత లాంగ్ యాడ పోయేది మమ్మీ ఏమో మా తమ్ముని పంపిస్తా అనింది
హ
ఎమ్ వద్దులె మయ్ ఆడ దూరం ఏ అయి పోయదు ఏం చదవదు చదవలేదు నీ ఇష్టము దానికి మ్య చు ఫిజిక్సు ఆప్టిట్యూడ్ రీజనింగ్ అవే ఉంటయి
ఉ
నెగిటివ్ మా నెగటివ్ కూడా ఉందండి ఉ నెగిటివ్ మార్క్స్
ఊహు
ఏం ఉంచలేదా అనిపిస్తే పండగ పూట ఆడపిల్ల వస్తే అందులో నాకు అప్పుడు పీరియడ్స్ ఉంటాయి పోయ్యి ఇబ్బంది పడే ఉంటే ఊరికే ఇంట్లో కూర్చో
అవున్లే జెర్నీస్ మరి లాంగ్ గదా
చాలా లాంగ్ ఇంక తిరుపతి నుంచి అన్నా అయితే దగ్గర మళ్ళా నేను ఇంటి దగ్గర నుంచి రావాలంటే ముగ్గల్ పడి సచ్చేది జర్నీ అసల తెలియని ప్లేసు యాడవచ్చింది తల్లి
ఉమ్
ఉమ్
ఈ పిల్ల మో న్నా శివరాత్రికి కాళహస్త్రి కి పోయినము పోయినాం కానీ రష్ ఏక్ ఎక్కువ ఫుల్ ఇంకా దర్శనం లేట్ అవుతుంది అన్నరు అని చెప్
ఏ సమిర్రని హోగయి
సమీరత్ పోల ఈల్లు మేము రూమ్ మేట్స్ ఇంకో పిల్ల ఉండింది ఆ పిల్ల ఇక్కడ లోకల్లో ఓ వాళ్ళకి తెలిసిన అన్న వాళ్ళు ఇట్లా అందరం పోయిన్నాం
హ్మ్
ఆ రోజు కుదరలేదని చెప్పి మళ్ళీ ఇంకో రోజు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చేద్దాను డైరెక్ట్ దర్శనానికి వెళ్ళొచ్చా అని చెప్పి వచ్చేసాం ఆ రోజు దర్శనం చేస్కో తీసుకోకున్నా నేన్ నైట్ అంతా వెయిట్ చేసి కూడా
అవును
ఆ ఇంకా దానికి ఈ పిల్ల రేపు కూడా రేపు లీవ్ వేసే అన్నా రేపు వెళ్ళేసి చూసుకో వచ్చేద్దాం మళ్ళీ వచ్చినాకా వెళ్ళాలంటే ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయ్ వెళ్తామో వెళ్ళమో అని
అవును నేను అది కూడా పాయింట్
కానీ రేపంటే ఏమన అని ఆలోచిస్తా ఉన్నా రేపింక అవన్నీ సబ్మిట్ జేయాలి నేను రేపు కరెక్ట్ చేసుకుంటాను ఇంకెందుకంటే ఎల్లుండి రాన్ గాబట్టి అని నేను అదే ఆలోచిస్తన్న వొస్తే హాఫ్ డే వరక్ కన్న వొచ్చి కరెక్షన్ టేపించ్చుకొన్ రావల్ల అవునుస్ తరు